హలో
హలో నమస్తే అండి
తినరా అండి ఏం చేస్తున్న తిన్నారా అండి ఏం చేస్తున్నారు
తిన్నం తిన్నం
ఏం కర్రీ అండి
మ్మ్
ఏం కర్రీ మీది డిస్టబెన్స్
నమస్కారం
డిస్టబెన్స్ వస్తాంది తెలుసా హలో హలో
ఉ ఉ చెప్పండి
డిస్టబెన్స్ రావద్దండి
మ్ చెప్పండి ఇగ
చెప్పండి స డిస్టబెన్స్ వస్త్ సన్ డే
ఇప్పుడు వస్తుందా
ఆహా లేదు లేదు ఆ చెప్పండి మీ ఒపీనియన్ లో లేడీస్ వర్క్ చేయొచ్చా చెయద్దా ఐ మీన్ జాబ్ జాబ్ చేయొచ్చా చెయొద్దా
సాలరి మంచిగా వస్తే చేయచ్చు
మ్మ్
సాలరీ మంచిగా లే లేదంటే చేయొద్దు
ఏ జాబ్ సేఫ్టీ గా ఉంటదండి లేడీస్ పర్పస్ లో
ఈ సులాబ్ కాంప్లెక్సులు లేదంటే సఫై వాళా హ్మ్మ్ ఇవి మంచిగా ఉంటాయి అనమాట ఇది చాలా సేఫ్ ఉంటది ఎవరు రారు లోపల మనమే గడియం వేసుకొని చేసుకోవాలి వెళ్ళిపోవాలి సేఫ్ ఉంటది కొంచెం కొంచెం స్మెల్ వస్తది కానీ మంచిగానే ఉంటది సేఫ్ హౌస్ కీపింగ్ కదా
కాదు నిన్న నా అలా అంటే వాళ్ళకి ఒక అ ఆ దే అదే ఏమం తరూక
సెంట్ కావాలి కొ
సే సెంట్ కాదండి ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉం టరు ఎడ్యుకేటెడ్ హుమెన్స్ ఉంటారు మరి వాళ్ళు ఎలా
వాళ్ళు వాళ్ళు చేయడానికి తప్పేం లేదు ఇగ వాళ్ళకి కొంచం హోటల్స్ లో చేస్తారు వాళ్ళు ఇక్కడ చేయారు కానీ హోటల్స్ లో చేస్తారు ఎడ్యుకేటెడ్ వాళ్ళు
అట్లుండదు సార్ మీరు అలా అనుకోవద్దండి ఒక ఉమెన్ కూడా ఆ ట్రైన్ నడుపుతుంది ఒక ఉ మెన్ కూడా ఆ ప ఏమంటారు ఏరోప్లేన్స్ నడుపుతుంది మీరు అలా సఫాయి వాలా అని అలా అని
సఫై వాళ్ళ అంటలేను సేఫ్ మీరు ఏమన్నారు
నేను సేఫ్ అండి అ ది సేఫ్ ఎలా అయితదండి చెప్పండి టాయిలెట్స్ క్లీన్ చేయడం అది సేఫ్ అయి
సేఫ్ సేఫ్ ఎవరు ఉండరు ఆడోల్లే ఏసుకుంటారు అది
ఎట్లుంటాయి ఎట్లా సేఫ్ అయితది సార్ పొద్దస్తమానం
బాత్రూమ్ లో పోతాము కడుగుతాం బాత్రూమ్ లో బాత్రూమ్లో బోతాము కడుగుతాం బాత్రూమ్లో బోతాము కడుగుతాం బయటి కి వచ్చినానా ఎల్లిపోడే అక్కడ ఎందుకుంటారు బాత్రూంలోనే అంటారా ఏంటి
ఉమేన్ అంటే ఇకా ఏమో అని కొంచెం వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇయ్యానట్టుగా అనిపిస్తుంది స్తుందండి నాకు ఇది కరెక్ట్ కాదు కదా ఇది కరెక్ట్ కరెక్ట్ కాద్ కదా
కాదు కానీ సేఫ్టీ గురించి మాట్లానా నేను అంతే
నేను అదే సేఫ్టీ సేఫ్టీ అంటే అది ఎలా సేఫ్ అయితది సార్ ఇప్పుడు ఓకే నా నెగిటివ్ పెట్టడా పీపుల్స్ అండ్ టే మీరు అన్నట్టు చాలా మంది చేస్తున్నారు అందులో బ్యాడ్ అనేది ఏం లేదు ఎవరి వృత్తి వాళ్ళది ఏవరి పని వాళ్ళది కాకపోతే ఇప్పుడు ఈయాల కల్చర్ ఎలా ఉంది ఈ గర్ల్స్ కూడా
ఇప్పుడు అంతకు మీరేం జేత్తరు అది జెప్పుర్రి ఫస్ట్
నేను హౌస్ వైపే అండి
హౌస్ వైఫ్ మరి ఇప్పుడు మాకెందుకు కాల్ చేసిండ్రు మరి హౌస్ వైఫ్ అయితే
మేము మేము చేస్తా ఉంటాం అండి ఏం కాదు
తే మీ ఆయన ఏమను
ఇది టైమ్ టేబుల్ అనే ఉన్ కదండి మా
అదే మరి ఇది సేఫ్ ఆ ఇది సేఫ్ ఆ చెప్పు
నేను అడిగింది జాబ్ అండి నేను అడిగింది ఓకే ఓకే సార్ మీకు ప్రాచీనా ప్రాచీన కట్టడాల గురిం తెలుసా అండి ఏమైనా
లేదు నువ్వు టాపిక్ చేంజ్ చేయకు ఫస్ట్ దీని గురించి మాట్లా
ఓకే ఎనఫ్ సర్ దట్ ఈస్
ఉహు సామ్‌సంగ్ లేదు, ఫుల్‌గా లేదు మొత్తం చెప్పు చెప్పు ఇప్పుడు మీ ఆయన అడుగితే ఏం చెప్తావ్
అలా ఉండదు సార్ మీరు మాట్లాడి మంచి కోఆపరేట్ చేయండి సార్
చెయ్య మరి మధ్యలో కడయాలా కార్పరడ చేయ్యాలి నేను స
ఓకే సార్ ఆజవ విషయ అ జర్ విశ్వార్ నెట్వర్క్ ప్రాబ్లమ్ సిగ్నల్ బ్ల ఎలాంటి ఇష్యూస్ ఆ కట్ కల్ కట్ అ అ కట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా ఓకే ప్రాచీన కట్టడాల గురించి సాండమేతేమేనా అసలు కట్టా కట్ ఇ వ అగలడి
ఓహో కట్టదాల గురించి తెలుసా కట్టదాలం గురించి తెలుసు తెలుసు
ఎక్కడికి వెళ్లారండి ప్రాచీన కట్టడాలు చూసారా మీరు
చూసిన
ఏం జూషిరలి
ననా నను ఆ గోల్కండగ ఎలినా
ఆ
రేష్ తమ్మల గుడి కృష్ణ
ఆ ఇంకా చాన్మినారు
అన్నిదిస బచ్పన్లా
తాజమహల్ అంటే ఇప్పుడు మీరు ఓల్డా అంటే మీరు అ అయితే మీరు ఇప్పుడు సిక్స్టీ ప్లస్ అండి
కాదు ఎయిత్ మొన్న నే జంప్ చేసిన సిక్స్త్ నుంచి
కే బచపనలో లో ఉన్నారు కదా అని డౌట్ వచ్చిందండి
పక్కలోని ఉన్న మరి నేను
అదే మరి
అదే బచపన్లో ఎప్పుడు అప్పుడు ఏ క్లాస్ లో ఉన్నవా అని అడుగుతారు కదా మీరు ఎందుకే ముందు ప్పే నేను చెప్పేస్తా ముందే
అందుకనే నేను మీరు అడ్వాన్స్ లో పోకంనండి ఆ ఇంకా మీరు మీకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అండి
సినిమాలు లేదండి మేము ఫిలిమ్ చూడం
ఎందుకు
ఇంట్రెస్ట్ లేదండి ఫిలిమ్స్ నేను లవ్ లవ్ ఫెయిల్యూర్ అందుకు చూడను
ఓకే ఓకే ఎందుకండి మీరు నచ్చలేదని వెళ్ళిపోయింద
నేను నేనే కావాలని వదులు పెట్టుకున్న
మది అదిలవ్ ఫెయిల్యూర్ ఎట్టా అయితది అండి మీరే
మేం మేం నచ్చకపోడం ఏంది ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే లైన్ లో వస్తాది
అవునా
ము
సరే సరే సార్ సరే అండి ఇంకా మీకేమనా కుకింగ్ వచ్చా కుకింగ్ చేస్తారా మీరు
సూపర్ మూన్ ఒకయనా తినుకుంటా తినుకుంటా ఏల్ కూడా కడ తినేసిండు మధ్యలో అలో ఉండద
ఓ రియల్లీ అంటే మీకు ఏమేం కర్రీస్ వచ్చు ఏమేం
ఏం ఏం రావని అడగండి
ఆ
ఏమేమి రావని అడగండి ఏమేమి వచ్చా కాదు ఏమేమి రావని అడగండి
ఏమేమి రావండి అంటే మీరు అన్ని ప్రిపేర్ చేస్తారా మాక్సిమం
ఏ టు జెడ్ మీరు అడగండి చెచేస్త
జిలేబీ ఎలా ప్రీ
జిలేబీ ఏ ఉన్నది ఇట్లా మైదా పిండి చేయాలి కలర్ వేయాలి ఖతం
అంటే ఎలా అందులో అది ఎలా కలపాలి ఏం ది అసలు దాని ప్రాసెస్
ఏం ఉండదు చేతోని కలపాలి ఒక కవర్ క్ పక్కలే రౌండ్ గా తెప్పలీ ఏషాల గంతే
బే చెప్ప ఇదంతా ఈజీ అని ఉండ్ ఉండదండి ల
ఇప్పుడు ఎన్ని అని చెప్తాను అన్ని ఇప్పుడు లిస్ట్ రేపు పెళ్లి ఫంక్షన్ ఐతాందంటే ఇవాళ లిస్ట్ యెయ్యొచ్చు ఎట్లేస్తరు ఎట్లా వెళ్తారు అంటే ఇది ఏం కొష్ మేడం ఇది ఇప్పుడు మీరు అడిగినట్లుంది తెలుసా అన్నం ఎట్లా కలుపుకుంటారు అన్నుం ముద్దే ట్లే పెడతారుట్లాడు నోట్లో ఇదడు
లేదు లేదు అండి రాని వాళ్ళు తెలుసుకో చ్చండి అందులో తప్పేం లేదండి
ఇప్పుడు మీరు తెలుసుకొని ఏం చేస్తారు చెప్పండి మేడం జిలేబీ స్వీట్ హౌస్ పెడతారా
ఆ నాకు రాదు జి ఏంటో మ తెలీదు సో ఏదైనా కాల్ యూట్యూబ్ నేను యూస్ చేయనండి సో షల్ మీడియా అంటే నాకు నచ్చదండి
అమ ఇప్పుడు ఇది మరి ఎందుకు ఫోన్ చెసిర్రు మేడం మరి పురాణ కథనాలు కొత్త పతనాలు ఇవన్నీ అడుగుతారు కదా
అంటే ఇప్పుడు ఆ కొత్త వ్యక్తులతో మాట్లాడితే తెలుసుకోవాలి కదా వాళ్ళ హాబీస్ ఏంటి వాళ్ళు ఎక్కడికెళ్ళారు ఏంటిది సో అం సో అని ఉంటది కదా మీ
ఉమ్ తెలుసుకోండి ఇగ ఒక ఇంకొక్క నిమిషం ఉన్నది అది తెలుసుకోండి ముందు
ఎందుకు ఇట్లా రాష్గా మాట్లాడు తరంగ సప్ ఆ
బచపన్ నుండి అలవాటు
ఇవి ఇట్లా కరెక్ట్ కాదండి అవును త్వరలో లాక్ డౌన్ పడె లాక్ డౌన్ పడె లాక్ డౌన్ పడే
కున్నది బర్డే విషేస్ చెప్పిన థ్యాంక్ యూ అని చెప్పింది కనీసం మరి రావ చ్చు గదా బడ్డే దావత్ ఉంది కదా ఇంటికి రావ
అంటే మీకు ఏమైనా పని ఉందని
ఏమో రిక్వెస్ట్ చేసుకోవాలి అడగాలి ఏదో టైం తీసుకొని ఉట్టిగా అడగాలి నిన్న మంచిగా తయారయింది టిప్ టాప్ రెడీ అయింది రెండు బూ టలు మంచిగా అందరిని పిలిపిచ్చుకున్నది కానీ నన్ను ఫోన్ చేసి రమ్మని చెప్పలె మరి ఎందు
తను చెప్తే ఏమన్నా వస్తారో రారో అనుకుంది కావచ్చండి
అది మీరు ఇట్లా డిసైడ్ చేస్తారండి
మీరు మీరు ఎట్లా డిసైడ్ చేస్తారండి పిల్వలేదని
ఆమె ఫోన్ చేసి ఉంటది కదా ఆ మాత్రం రానని తెలిసిన తర్వాత కూడా పిలవలేదా అని అనంటాం కదా అది దాని గురించి
ఇం పోండి ఇక మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఇప్పుడు సరే అండి లేండి అదేండి త్వరలో లాక్ డౌన్ పడే అవకాశాలు ఉన్నాయంట కదా
అబ్బా మంచిది నాకు చాలా మంచిది చాలా మంచిది పడితే
మరి మీరు ఎలా తింటారు ఎలా ఇది ఇరాన్ ఇరాన్ ఇరాక్ గురించి గొడవలు మన ఇండియాకి కూడా పడే ఎఫెక్ట్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంట కదా
ఉ ఇంకెన్నికా జనాాల సాపి
అంటే మీరు మాట్లాడినందు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ
పోండ్రి మంచిషిని ఇద్దం గురు ఉట్కుంట ఆ